ఆ చెప్పండి బావున్నరా?
ఆ బావున్న. మీరు బావున్నరా అండి?
ఆ బాగున్నామండి.
ఏం చేస్తున్నారు?
ఏం లేదండి ఉలికే ఉన్నాము, రీసెంట్గా ఆ మేము ఫెస్టివల్స్ గురించి మాట్లాడుతున్నాము ఇక్కడ ఆ ఇక్కడ పీర్ల పండుగ జరిగింది కదా దాని గురించే డిస్కస్ చేస్తూ ఉన్నాము, పక్క ఇంటి వాళ్ళతో
అవునా బాచేసుకున్నారా అండి?
ఆ బాచేసుకున్నామండి. మీరు మీకేం ఫేస్టివల్స్ లేవా?
ఆ ఉంటాయి కాని మా ఊళ్లో అయితే పీర్ల
అవునా ఇక్కడ బాజరుగుతుందండి. పుల్లయ్యస్వామి అంటే ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది పండుగ, ఆ పెద్దగా మామూలుగా స్టార్ట్ అయిన అప్పటి నుంచి తొలి దర్శనం అని చెప్పి చూపిస్తారు ఒక రోజు. అది ఒక రోజు వచ్చేసి విడిదినమంటారు. ఆ మరి పెద్ద సరిగెద్దు ఆ ఇంకా మళ్ళీ విడదినము, మళ్ళీ చిన్న సరిగెత్తు మళ్లీ విడ దినము మళ్ళీ చివరి దర్శనం అని చెప్పి టోటల్గా ఆ ఫిఫ్టీన్ డేస్ చేసుకో ఆ
ఎక్కడండి మీది మామూలుగా మీరు చెప్పేది గుగూడునా.
అవును
అవునా మీది అదేనా అండి ఊరు?
ఆ లేదండి పక్కనా.
అవునా మేము కూడా ప్రతి ఇయరు మేము కూడా అంటే మా ఊర్లో అయితే లేదు ఫెస్ స్టివలు గూవుడికి వెళ్తాం ప్రతి ఇయరు. ఆ చానా బాజరుగుతది అక్కడ.
అవును బాజరుగుతుంది జనాలు బాగా వస్తారు, ఇంకా అంగన్లు ఆ అన్ని బాగుంటాయి జైట్ వీల్లు ఇలాంటివన్నీ వస్త ఉంటాయండి మాకు చాలా ఇష్టం ఆ పండుగ చిన్నప్పటి నుంచి ప్రతి ఇయరు తప్పకుండా వెళ్తాం అక్కడికే ఇకా స్టూడెంట్స్ ఇంకా పిల్లలు ఆ అంటే ఫ్రెండ్స్ అలా ఉన్ ఆర్ గాదా ఎక్కడెక్కడి నుంచి రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరు ఆస్తారండి
అవును ఫ్రెండ్స్ తో ఎళ్తే ఫ్రెండ్స్తో ఎళ్తే చాలా బాగా చేసుకోవచ్చు అంటే ఇంత్ ఎంజాయ్ జయచ్చు బాగా అక్కడ జనాలు అట్లానే ఆస్తారు అసలు ఖాళీనే ఉండదు కనీస కనీసం అడుగు పెెట్టడానికి కూడా ఉండదు అంత్ త
అవునండి ఆ ఇంకా ఏమంటే ఈ ఫెస్టివల్కి మేము ఇంకా పిండి వంటలు అలాంటివి కూడా బాగా చేసుకుంటారు ఇక్కడ ఈ సైడ్ వ చ్చేసి ఆ ఎందుకంటే స్వీట్ షాప్స్ అలా పెడతారు కదా ఆ ఆ అందుకని చెప్పి ఇంకా పిల్లలు అలాంటివి ఎందుకు అక్కడ తీసుకోవడం అని చెప్పి ఇక్కడ చుట్టుపక్క ల పల్లెల్లో అంతా స్వీట్స్ పిండి వంటలు అంతా బాగా చేసుకొని ఇంకా రిలేటివ్స్ ని ఫ్రెండ్స్ ని అందరినీ పిలుచుకొని బాగా చేసుకుంటారు
అవునా అండి అంటే మీ మీ ఊర్లో చేస్తారా
లేదు మేము అక్కడికే వెళ్తాము మా ఊర్ళయితే ఏం లేదు ఆ చుట్టుపక్కల అంతే అక్కడే చేస్తారు
అవునులే అంటే గుహుడు అంటే చాలా ఫేమస్ పీర్ల పండకి నార్మల్ నార్మల్ టైంలో ఏముండదు గాని ఆ టైంలో మాత్రం ఎక్కడెక్కడ నుంచో ఆస్తారు
వస్తారు ఆ లేదు నార్మల్ గా గూడ ప్రతి థర్స్డే అట్లా దేవునికి వస్తూనే ఉంటారు ప్రతి థర్స్డే వస్తారు థర్స్డే ఇంకా ఇప్పుడైతే గనుక డైలీ ఉంటారు జనాలు బా ఫేమస్ అయిపోయినారు గాదా ఆ
ఆ ఇప్పుడు అయిపోయింది కదాండి చివరి దర్శనం కూడా
పోయిందండి చివరి దర్శనం కూడా అయిపోయింది ఇంకా ఈ వీక్ నుంచి ఇంకా ప్రతి థర్స్డే థర్స్డే ఇంకా ఎవరికి వీలుంటే అట్లా వాస్ స్తా ఉంటారు దర్శనం చేసుకుంటా ఉంటారు అక్కడ ఆటలు కొట్టడము అవన్నీ చేస్తారు
థర్డ్స్ డే కూడా మామూలుగా జనాలు వస్తూనే ఉంటారా ఎక్కువ
వస్తారు థర్స్డే ప్రతి థర్స్డే కంపల్సరీ ఉంటారు త్ర్సడే ఫ్రైడే అంటే ఆ ఒక సాటర్డే మాత్రమే నాన్ వెజ్ తిన్నారు కాబట్టి సాటర్డే ఒ కటే ఉండదు మామూలుగాయ అయిత్ మీద అంటే వస్తు సారు మామూలుగా చక్కర్ చదివడానికి భక్తులు ఎప్పుడుూ ఉంటారు సాటర్డే కూడా మామూలుగా ఏమన్నా ముక్కు వాళ్ళు ఉన్న వాళ్ళయితే థర్స్డే ఫ్రైడే ట్యూస్డే అట్లా వస్తారు సండే ఇంకా హాలిడే ఉంటుంది కాబట్టి సండే కూడా ఈ మధ్య ఎక్కువగానే వస్తున్నారు
ఆ అవును
అవునా ఇంకా మీ సైడ్ ఏం ఫెస్టివల్స్ బాగా చెరుపుకుంటారు
మా సైట్స్ అంటే ఇప్పుడు అయితే దగ్గరలో వినాయక చవితి ఉంది ఈ ఆషాడం అన్నాక చాలా బా చేస్తారండి ఇంకా విలోజ్ విలేజ్ లో అంటే వినాయక్ వినాయక చవితి చానా బాగా అందరు కలిసి చేసుకుంటారు కదా మమలుగా అవి అందరూ చెందాలు కలెక్ట్ చేయడము అని ఇంకా అందరు కలిపి ఒకే ఒకే విగ్రహాన్ని బట్ పెడతారు ఇంకా ఫైవ్ డే ఆ ఊరంతా కలిపి ఒకే విగ్రహం పెడతారు ఇంకా ఫైవ్ డేస్ బాగా అందరు కలిసి బా ఎంజాయ్ చేయడం అదంతా చాలా బాగా చేసుకుంటారండి వినాయక చవితి మల్ల లాస్ట్ లో నిమజ్జనం రోజు స్వామి అదేదీ లడ్డు వేలంపాట
ఆ
అట్లాంటి అంతా ఉంటాయి చాలా బాగా వేసుకుంటాం వినాయక చవితి
అవునా ఇక్కడ కూడా అంతే అండి అంటే మా ఊర్లో ఊరంతా కలిసి ఒక చోట పెడతారు రామాలయం దగ్గర చందాలు వేసుకొని సేమ్ అలానే చందాలు వేసుకొని పెడతారు అంటే ఇక్కడ ఫైవ్ డేస్ ఏం కాదు కాని త్రీ డేస్ పెడతారు ఇంకా కొన్ని కొన్ని వీధుల్లో అంటే ఆ వీధిని బట్టి ఆ చిన్న చిన్న దేవులను కూడా పెడతారు మెయిన్ గా అయితే ఊర్లో రామాలయం దగ్గర మెయిన్ ఒక దేవుని పెడతారు ఇక్కడ కూడా అంతే సేమ్ డైలీ భోజనం ఊ అంతే అంటే మామలుగా అన్నదానం చేస్తారు ఇంకా లాస్ట్ రోజు కూడా ఆ త్రీ డేస్ ఉంటుంది అంటే ఎవరన్నా ఉంటారు కదా భక్తులు ము ముక్కుబడి ఉంటుంది కదా ముక్కుబడి ఉంటారు కదా అలాంటి వాళ్ళు పెట్టిస్తారు ఏమన్నా ముక్కుబడి ఉంటే కనక ఈ రోజు మేము ఈ రోజు మేము అంటారు అలా ఏం లేదు లేకపోతే గనుక లాస్ట్ డే నిమజ్జనం చేస్తారు కదా ఆ నిమజ్జనం చేసేది ఆ
మా ఊర్లో అయితే ఇంకా లాస్ట్ లో నిమజ్జనం రోజే ఇంక మ్య మధ్యాహ్నం పట్టిస్తారు అ అంటే అది కూడా చంద చందాలో కలెక్ట్ చేసింటారు కదా దాంతోనే పెట్టిస్తారు అంటే వీలు వాళ్ళలు కాదు స్వామి డబ్బులతోనే పెట్టిస్తారు అన్నదానం
ఉంటుందండి మోస్ట్లీ కానీ ఎవరన్నా మేము ముక్కుబడి ఉన్నాము మేము పెట్టిస్తాము అంటే ఫస్ట్ డే సెకండ్ డే పెట్టి అచ్చు అట్లా ఏం లేకుంటే లాస్ట్ అంటే అమౌంట్ కలెక్ట్ చేసింటారు కదా
అవును
అమౌంట్ తో ఇంకా లాస్ట్ డే అందరికి మొత్తం ఊరందరికీ భోజనాలు పెట్టేసి నిమ అదే లడ్డు వేలంపాట వేసి
ఉ
ఆ చేస్తారు లాస్ట్ ఇయర్ అయితే బాగానే పోయింది మా ఊర్లో లడ్డు వేలం పాట ఫిఫ్టీ తథౌసండ్ అలా ఆ ఫిఫ్టీ థౌజండ్ అంటే చిన్నదే పల్లెటూరు
చాలా ఎక్కువే మా ఊర్లో అయితే ట్వంటీ సెవెన్ అంతే ఇంక దానికంటే ప్రీవియ దానికంటే ప్రీవియస్ ఇయర్లో అయితే థర్టీ ర్తి ఎయిట్ ఫార్టీ దాక పోయినది కానీ లాస్ట్ ఇయర్ అయితే చాలా తక్కువ అంటే కంపేర్ టు ఫ్రీ అంటే ముందు సంవత్సరంతో కంపేర్ చేస్తే తక్కువ అనమాట
ఆ మా ఊర్లో టూ ఇయర్స్ అయిందండి అంతే పెట్టబట్టి ఇది ఇట్లా లడ్డూ వీలం పాట పెట్టబట్టి తె లాస్ట్ ఇయర్ ఎంత పోయిందో నాకు ఐడియా లేదు ఆ ముందు లాస్ట్ ఇయరు ప్రీవియస్ ఇయర్ ఇంకా లాస్ట్ ఇయర్ పోయిన పండు పోయిన సంవత్సరం అయితే అనక ఫిఫ్ ఫ్టీ యే ఫిఫ్టీ థౌజండ్క్ అట్లా పోయింది అంటే ప్రతి ఇయర్ ఇయర్ కి పెంచుకుంటా పోతన్నారు థౌజండ్ రూపీస్ తో స్టార్ట్ చేస్తారు ఇంక పాడంగా పాడంగా అట్లా పెరుక్కుంట పోతాంది
అంటే ఇంకా వ్ అంటే వాళ్ళు పాడేదాన్ని బట్టి ఇంకా చెప్పలేము గద మళ్ళీ ఫిఫ్టీ కంటే దా ఎక్కువ చెప్తారో చెప్ త్తలేరు నెక్స్ట్ ఇయర్ కి ఎట్లా
ఆ చెప్పలేము కానీ ఇప్పుడైతే అట్లనే పోతాంది ఎక్కువగనే పెరుగుతాంది అమౌంట్
అవున్ అయినా పల్లెటూర్లల్లో ఎక్కువ ఎక్కువ అట్లా చే ఇన్వెస్ట్ ఎక్కువ పెట్టలేరు అమౌంట్
అవునవును ఆ సిటీస్ లో ఉన్నంతయితే పెట్టరు గాని ఆ కనీ పర్లేదు మా ఊర్ళయితే కొంచెం బానే ఏస్తారు
ఆహ మీరు వ్య పంటలు పండిస్తారా అండి అంటే పొలాలున్నయా ఆ
చేస్తామండి మేము గూడా
ఏం పండిస్తరు
మాకి అరటి ఉందండి అరటి ఉంది ఆ ఇంకా వర్షాప్ మస్ సే సెనగ వేస్తారు ఇంక ఇటు సైడ్ చినా చెట్లు అట్ల అన్నీ పెడతారండి
అవునా ఏ మేము కూడ అరటినే అరటినే ఎక్కువ
అవునా
అరటి అరటి ఇంక పంట మార్చాలంటే ముక్ క్కజొన్న పెడతాము లేదంటే ముక్కజొన్న బెట్ ట్టకపోతే ఇంక కొన్ని రోజుల వరకు ఇంగ ఖాళీ ఉంటది అంటే చేన్ ఎండితే మంచిది అంటరు గదా పన్
ఆ హా
క్కజొన్న పెడితే మొక్కజొన్న పెడతరు లేదంటే కొద్ కొద్ది రోజులు ఏం పెట్టకుండ ఖాళీగొదిలేసి మళ్ళీ అరటినే పెట్టేస్తాం
అవునా
ఆ
ఉమ్ హ్ మేమైతే అరటినే అండి ఎక్కువ మోస్ట్లీ అరటియే పెడతాము ఇప్పుడు లే లేదు లేదు అరటినే ఉంది అరటి ఆ అంటే రెండు కోయిలుంటాయి గదా ఆ లేదు ఫస్ట్ ఉంది సెకండ్ రెండూ ఉన్నాయి రెండు ఉన్నాయి ఇంక వర్షం ఆ వర్షమొస్తేగినా ఇంకా ఏమన్న చేనులు ఉంటాయి కదా దానిలో శనగ అట్లా వేస్తాము
ఉమ్ ఈ వర్షాలయితే అస్సలే పడకుండున్నాయి
అవునవునండి పడట్లేదు ఇదే చానా ప్రాబ్లం ఉమ్ ఉమ్
ఆ ఈ వర్షాలు పడకపోతే గూడ మళ్ళీ నీళ్ళతో కూడా ఇబ్బంది అయ్యేట్లుంది చానా
ఆ
ఉమ్ గాలి గాలి వర్షం పడినట్లనిపిస్తది గనీ గాలి పెట్టి వర్షం అంతెత్
అవును అవునండి అట్లానే అనిపిస్తుంది, మీకు ఫైల్లేదా పీర్ల పండుగప్పుడు అన్ని ఊర్లలో ఇక్కడ జరుగుతుంది కదా
అంటే మా ఊర్లో అయితే లేదండి మా ఊర్లో చెయ్యరు.
అవునా, చెయ్యరా?
ఆహా అంటే మా ఊర్లోళ్ళ అసలు అంటే మామూలుగా పీర్లు అట్లంతా కొన్ని ఊర్లలో ఉండవు, వాళ్ళు చేసు
అవునవును ఉండవు, ఇక్కడ కూడా గుడి దగ్గర మాత్రం ఉంటుంది ఇంకా ఎక్కడ లేదు చు చుట్టుపక్కల మళ్ళీ కొన్ని పల్లెల్లో ఉంటాయి
అంటే గూడ్ ఫేమస్ కాబట్టి చుట్ చుట్టుపక్కల పల్లెల్లో లేవేమో ఇంకా దూరం ఉంటాయి చూడు అక్కడ ఆ దూరం ఉన్న ఊర్లలో ఉంటాది పండగ, మాది
పరంగా అన్ని ఫెస్టివల్స్ మా ఊర్లో బానే చేస్తారు సం అంటే సంక్రాంతి బాగా చేస్తారు, వినాయక చవితే కాదు పీర్ల పండుగ ఇవే కాదు, ఇంకా సంక్రాంతి ఆ దీపావళి ఇవన్నీ కూడా బాగానే చేస్తారండి ఉగాది ఉగాది చాలా బాగా చేస్తారు.
ఆ ఉగాదికి ఏమన్నా జరుగుతాయా, ఊర్లో ఏమన్నా చేస్తారా?
ఆ ఆ ఊర్లో ఏం లేదండి ఊర్లో మామూలుగా అం టే అన్ని దేవుళ్ళకి కొబ్బరికాయలు కొట్టడం ఆ ఇంకా ఇంట్లో వరకు బాగా చేసుకుంటారు, ఏమన్నా ఉత్సవాలు చేస్తే గనక క ఊరంతా కలిసి చందాలు వేస్ కుని ఆ అలా చేస్తారు, ఇంకా శ్రీరామ నవమికి అయి యితే గాని ఇంకా శ్రీరామునికి కళ్యాణం చేపిస్తారు, ఊరందరూ మామూలుగా చందా వేసుకొని ఇట్లా వినాయక చవితి లాగానే చందా వేసుకొని శ్రీరామనవమికి కళ్యాణం తెపిస్తారు కళ్యాణం జరిపించిన తర్వాత ఇంకా అక్కడ భోజనాలు అన్ని అ అక్కడ వినాయక చవితికి ఎలా చేస్తారో సేమ్ అలాగే భోజనాలన్ని పెట్టిచ్చేసి బాగా చేస్తారు అంటే అందరు ఒక యూనిటీగా ఉంటారు ఊర్లో
ఆ అవునులేండి సరే అండి ఉంటాను
మీకి, ఆ సరే అండి బై
ఓకే